హలో
వినిపిస్తుందా వినిపిస్తు ఇంద
ఆ వినిపితుదండి, చెప్పండి. మీరు ఈ మధ్య ఏ సినిమా చూసిరండి? హలో
వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా?
ఆ సెమ్. మీరు ఈ మధ్య ఏ సినిమా చూసిరండి?
నేను దురధర్ మూవీ చేశాను.
ఉమ్
మీరు చూడలేదా?
ఆ నేను చూడలేదండి.
ఆ అంటే మీకు మీకు ఎటువంటి సినిమాలు బాగా ఇష్టం?
నాతూ కామెడీ సినిమాస్ అంటే బాగా ఇష్టం.
కామెడీ సినిమాస్ ఆ అంటే మీరు ఎలాంటి కామెడీ అంటే ఇప్పడు వరకు ఎన్ని? అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా పేరు అలా ఏమాన్న చెప్తారా?
జిగిరి అండి
జిగిరి జిగిరి సినిమా అండి. ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఏమన్నా చెప్తా చెప్పు.
ఆ ఫస్ట్ నుంచి అంటే నాది బాధ చేసిన సన్ అంటే ఆడు ఇది ఆటోటైజమ్ ఉండి లేద జేప్ యాల్తీష్ క్యాన్సర్ క్యాన్సర్ ఉండి లేద ఆ ఫస్ట్ లేదని చెప్తారు, అదా?
ఆ అది వాళ్ళ ఫ్రెండ్స్ గొడవక్ కారణం కాకూడదని. చెప్పడు కాకపోతే అల్లక్? అె స నమ్మకా
మ్ అవునండి ఆ శ్రీనాంత్ బా... బాదేసిందండి.
ఆ
మీతేశినాం బా
అంటే బాగా ఆళ్లు డబ్బులు లేకుండా, గోవా పోవడం.
నిన్న
అక్కడ గోవా పోత, వేరే వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం. డ్యాన్స్ ఏయడ వాళ్ల డబ్బులివ్వడం, దొంగల్ దగ్గరికి వోవడం, వాళ్ల డబ్బులివ్వడం. ఆ చానా హ్యాప్ బాగా నచ్చింది, అయ్యా సినిమా. మీకు ఆ లారీలో వస్తు సీన్ గుర్తుందయ్యే?
ఆ పొట్టోడు ఆ కాదండి మీరు రియల్ లోడ్ మీరు మీ మీ లైఫ్ లో ఎప్పుడైనా అలా చేశారా
లేదండి చెయ్యలేదు
చేద్దాం చేద్దాం లో ఉన్నదా
అంటే మా ఫ్రెండ్స్ అలా మా సర్కిల్ అంత అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ లేరు ఎక్కువ ఫ్రెండ్స్ అంతా నలుగురు ఫ్రెండ్స్ మాకు ఆ అవును మీకు మరి ఇంట్లో వాళ్ళకి తెెలిస్తే ఆరుస్తారు కదా
మనం చేద్దాం అంటే మనం ఇదొంతయేనా
ఏదైనా కావచ్చు కాకపోతే మనం మనం కూడా చూసుకోవాలి కదా ఏమన్నా జరిగితే ద యావరేజ్ అంటే మీరు ఇంకా దురంధర్ వన్ చూడలేదా హలో హలో హలో హలో హలో